హలో హలో వినిపిస్తాందా హలో
హలో
వినిపిస్తాదా అండి మీకు వినిపిస్తాదా
ఆహ్ ఇప్పుడు వినిపిస్తాంది
ఆహ్ ఏం చేస్తాన్నవ్
ఇప్పుడే తినేసి ఒచ్చినా నువ్వు
నేను ఏం లేదు సినిమా చూస్తా ఉన్నా
ఉమ్ తిన్నావా మా మాకి ఉప్మా పెట్టినారు
ఉప్మానా మాకి దోస పెట్టిండె తొందరగానే పోయి తిని తీనేశినం ఈ రోజు వాళ్ళు గ్యాస్ అయిపోతాది రాండి ఒచ్చి తినండి తొందరగా అంటే
హ్మ్ ఎన్ని దోసలు పెటినారు
మూడు దోసలు తిన్నా మీకు ఉప్మా బా చేస్తారా
ఆహ్ చాలా బాగా చేస్తారు
ఓహ్ మీరు మాకి నిన్ననే ఉప్మా జేసిందె
మ్మ్
ఆ ఏదో ముందు హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్ చూస్తా ఉన్న దూల్కర్ సల్మాన్ ది నిత్యమెనన్ ది అది ఏందొ నాకు నచ్చలే ఇంగ అది వేరేది పెట్టుకొని చూస్తా వున్నింటి ఇప్పుడే నాగచైతన్య ఆదేదో
ఓహొ
మ్ ఇంక నిన్న ఒకటి చూసినా ఏది నాగచై చైతన్యా ది లావన్య త్రిపాటిది అది చూడు చానా బావుందది గూడా మూవీ
ఏం మూవి అది
ఒక్క నిమిషం చూస్తా ఆ మూవీ పేరు గుర్తులేదు నాకి
ఉమ్
ఇంకా మళ్ళీ వొచ్చేసి హే సినామిక కూడా చూశిన నేను హే సినామిక
హే సినామిక హిందీ
ఆ దుల్కర్ సల్మాన్ ది అది
దుల్కర్ సల్మాన్ ఓహో
ఇంక అంతే నువ్వేం మూవీస్ చూల్లేదా
మూవీస్ చూల్ల బట్ రీల్స్ చూస్నా
ఆ ఏం చూశినవ్
రీల్స్ రీల్స్
ఆ బావున్నాయా
మ్ బావుంటాయి ఎంతసేపైనా చూస్తానే ఉం
ఆ యుద్ధం శరణమని అది మూవీ లావణ్య త్రిపాటిది వాళ్ళది నాగచైతన్యది అది బావునింద్ హే సినామిక గూడా బావుంది దుల్కర్ సాల్మాంది
ఉహు
నువు ఏ వెబ్ సిరీస్ సూశినావు కదా
అది యూట్యూబ్ లో వెబ్ సిరీస్ సూశిన
ఆ
అదే ఫస్ట్ఎపిసోడ్ వొచ్చింది కదా అంజలి అది
ఓ అదా నేను చూసిన అది మొన్ననే ఆ రోజొచ్చిన రోజే చూసిన నేనైతే శీతల్ది కదా
ఆ శీతల్ గౌతమ్
ఆమెటన్ని బానే ఉంటయి
ముందు అది ఉన్నింది కదా జస్ట్ మారీడ్
ఆ అది కొన్ని ఎపిసోడ్స్ బా న్నాయి దాన్ పంపిం
క్రింజి కొంచెం
ఆ మా ఫ్రెండ్స్ ఫరెఎవరా ఏదో ఉంది ఆ అది బాగుండే
ఏమో అది తెలీదు ఆహా దాంట్లో కూడా ఈమెనేనా
ఆ అమని బాగున్నయవైతే ఇంకా
హు
వాళ్ళిద్దరు లవ్ చేసుకుండేది ఫ్రెండ్స్ నుంచి అట్లా బావుండింది అదైతే మూవీచ్ అది వెబ్ సిరీస్ చూడు వాస్ చూడు బావుంటది ఆ వాడు వేరే
నేను చూశినానుకుంట
అని అవునా రెండు సీజన్స్ ఉన్నాయి అవి ఫ్రెండ్స్ ఫరెవర్ అదేదో ఉంది ఆ బోన్నాయి
ఎవరక్క
అవి రెండు బావున్నాయి కానీ
చూసినా అనుకుంటా ఆ కానీ ఇప్పుడు ఆంటీకి ఆంటీకి ఒక ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్యాప్ మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుందేమో చూష్ణ చూసి
ఆ అవున ఉమ్ కచండి
ఉమ్ అవును అది బావుంటుంది
ఆ ఇంకా ఏమే ఉంది కదా సుష్మా గోపాల్
తెలిదే
వరలక్ష్మి వరలక్ష్మి వెంకట వెంకటేష్ వారులు వాళ్ళ చెల్లెలుగా ఉంది చూడు
చూడల వరలక్ష్మి వెంకటేష్
ఆ ఉందు ఆ ఉండిందిచుడు వరంగల్ వందన వందనతో ఉండి గుర్తువుందా ఉమ్ ఆమెని ఆమె కూడా వెబ్ సిరీస్ బావున్నాయి ఆ అమూవి కూడా
ఆ ఇప్పుడు వచ్చింది కదా ఒక వెబ్ సిరీస్ వాళ్ళది
ఆ అది సీజన్ టూ జెన్సీ వెడ్స్ నైంటీస్ అని ఆ సీజన్ టూ సీజన్ వన్ ఉందిండా చూసిన అది నేను ఇలా చలాన్ నే ఉన్నాయి ఆమటి కూడా ఆ తీసిందాము కూడా
ఉమ్ అవును
ఉమ్ బావున్నాయి చూస్తానే ఉండొచ్చు ఏవి ఒకటి అన్నీ ఉన్నాయి
హ్మ్
నువ్వు ఇంకెప్పుడు పోత అన్నావ్ ఉమ్
మా నాన్న అయితే బుధవారం అట్లా అట్లా రా అన్నారు
ఆ అంతేలే
ఏమో చుడాలా
ఉమ్
నువ్ ఎప్పుడు పోత అన్నావ్ పోదామనుకు
నేను అంతే బుధవారం అట్లా
ఉమ్ అంతే లే అటెండెన్స్ ఎంత ఉందో ఏమో అసలు
అవును అటెండెన్స్ పెద్ద బాధ అసలు అటెండెన్స్ లేకుండా ఉడింటే ఎవరు కాలేజీ వచ్చే వాళ్ళే కాదేమో ఆ అందుకే పెట్టినారు మా క్లాస్ లో ఉంటారా ఎవ్వ యాడికి పోరు అంటే మిగతా క్లాస్ అందరు ఏమన్నా జరుగుతా అంటే పోతా ఉంటారా మా క్లాస్ లో అయితే అసలు పోరు యాడికి చోంటారు బాగా ఆ
ఇంకా ఆడపిల్లలే పోతారు మగపిల్లలేమొ
ఆ వాళ్లకేమో అంద బయటికి పోయి బా తిరగొచ్చు వాలైతే కానీ పోరు ఏమో ఏమోబా వాళ్ళకి మరి
వాన్లు ఒచ్చినా వరదలు వచ్చినా వస్తారు
స్తారు అట్లే వస్తారు
హ్మ్
అది ఒక దాంట్లో మసారు వాన వడదలు వచ్చినా వచ్చి క్లాస్ చెప్తాడు చూడు
ఇంట్లో ఈదుకుంటు ఒచ్చి చెప్తాడు అవును
అవున్
ఏం జలుబు చేసింద
ఆ అవును ఎప్పుడు తగ్గుతాదొ ఏమో
హ్మ్ టాబ్లెట్ ఏస్కోలేదా
ఆ అప్పుడు ఒకసారి ఎస్కున్నా మొన్న మా కాలేజ్ లోనే పోయి తెచ్చుకున్నా కానీ ఏస్కో లేద అవి మర్చిపోతా ఉన్నారు రోజు రాత్రి ఆహా లేదు లేదు ఉన్నాయ్
ఆ
ఆ ఇంకా రాత్రి ఏసుకొని పడుకుంటే బాంటది లే కదా అని ఏసుకుందాం అనుకుంటాన్న మర్చిపోతాన్న రాత్రి
సిట్రిజిన్ కాబట్టి నిద్దర ఒస్తుంది రాత్రి ఏస్కుంటేనె మేలు
ఇంకా నేను బట్టలు ఉతకల్లా ఈ రోజు ఉతకాల ఇం ఇంకా సాయంత్రం అట్లా ఉతుప్త ఇప్పుడు ఇంగ ఎండ పెడతా ఉంది కదా బాగా
అవును రేపు గూడా సెలవే కాబట్టి
ఆ రేపు ఆదివారం కదా చికెన్ చేస్ స్తారు లేదో గ్యాస్ అయిపోతాది అని చెప్తారొ ఏమో
హ్మ్ అవును అట్లా ఎస్తారు చార్ అన్నం బెడ్తారేమో
ఆ నిజమే ఆ చారు కూడా ఎందుకులే అని ఉత్తన్నం ఓ చేసి పెడతారేమో
కొన్ తినండి అంటారేమో
ఆ నిజమే అది బలే అయినారు ఏందో ఇంగ దొరకలే ఇంక స్టార్టింగే ఇట్లాం టే మళ్ళీ ఇంగ పోన్ పోన్ అసలు లేవని చెప్తారు
కచ్చితంగా మూసేస్తారు ఇంకా కరోనా లాగా
ఆ నిజమే హే హే ప్రియా ప్రియా టు మాటలు అన్నీ హ్మమ్ ఇందో ఓఓ ఊ ఊరికే కాలేజ్ ఉం ఏదో పాడతా ఉన్నా ఊరికే కాలేజ్ ఉంటే కాలేజ్ అనిపిస్తది
హ్మ్ బోర్ కొడుతది అసల్ ఏం చేయాలన గూడా అర్థం కాదు అట్లా నిద్ర పోయిలేసేసరికి అయిపోతది
అవును మామూలుగా లేటుగా లేస్తా ఉంటిమి మేము ఇదో వీళ్ళ వల్ల తొందరగా లేష్ణం ఈరోజు
ఆ
ఏందో ఎవరో పాటల్ఇంటున్నారు కదా
హ్మ్ పెట్టినారు రీల్స్ చుస్తునారు
హ ఏందో అంతే అందరు రీల్స్ రీల్స్ రీల్స్
హ్మ్
హ్మ్ సరే మరి అయితే
ఉ సరే
ఆ
బాయ్ మ్ బాయ్